వినిపిస్తుదా అండి
ఆ విన్పిస్తుంది మీకు విన్పిస్తుందా ఏం చేస్తున్నారు నేను చాలా బిజీగా ఉంటున్నానండి నన్ను ఈ మధ్య
అవునా కండి
మా కాలేజీలో సంబరాలయినాయి రెండు రోజులు బా ఎగిరి ఎగి తిరిగి అలిసిపోయానండి
అవునా అండి ఏమేం చేస్తారండి మీ కాలేజీలో
మా కాలేజ్ లో మా కాలేజ్ లో చాలా ఉంటాయండి గేమ్స్ స్పోర్ట్స్ డ్యాన్సులు ఫ్లాష్ మాబ్లు అట్లా కర్వే సరండి స్టాల్స్ ఉంటాయి
అవునా
మ్
ఈ రెండ్రోజులెలా ఎంజాయ్ చేశారండి మరి ఏం తిన్నారు ఏం చేశారు మరి అక్కడ
తిన్నానండి చికెన్ తిన్నాను చాల చాల రకాలైన ఫుడ్ లు ట్రై చేశాన్నాను రేపూ మా కు కాలేజ్ కి రమ్మని చెప్పారండి బ్యాచెస్ బ్యాచెస్ పేర్లు పెట్టి అయితే బ్యాచ్ లో నలుగురు ఉంటాం కదా నలుగురు వస్తేనే రేప్ పో ప్రాజెక్ టి ఏం జాలి ఏంటి అనకి ప్లైన్ చేసి కోడ్ ఇస్తారంట అది మా వాళ్ళ చెప్పానుండి నన్ను చప్ అది వాళ్ళు ఒక లెమ్మో వస్ తా ఉన్నారు ఇంకొకల్లేమో చీరాలో పెళ్లిలో ఉన్న రాడం కుదరదంటా ఇంకొకళ అసలు నా మెసేజ్ కి రిప్లై ఈ ట్లే నేన్ గ్రూప్ లో పెట్ట రేపు కనుక ఎవ్వరిలో ఒకళ్ళు రాకపోయినా ల్ బాగోదు అన్ చొప్పల్లా
హ్మ్ ఏమన్నారయితే
ఆ చూదాం నా కుదరాలిగా అంట ఒ ఒక్క గంటే మ మ ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క స్లాట్ ఇచ్చారు. మా కొచ్చి నా ప్రాజెక్ట్ కు ఆ నా ప్రాజెక్ వచ్చిన స్లాట్ లెవెన్ థర్టీ టు, ట్వెల్వ్ థర్. ఆ ఒక్క వన్ అవర్ అవైలబుల్ గా ఉండండి వ చివళ్ చీ ఓ చీర వాళ్ళ దగ్గరే కదండి
ఆ అక్కడేం
ప్చ్ అక్కడ నుంచి రాలేరంట అండి అసలు మర్ మ్మ్
హ్మ్ రావాలండి రాకపోతే ఎట్లామరి
ఆ నా కోస్ మస్ త్తర అంటండి అసలు నాకు అర్థం కాదు కొంచమైనా ఉండాలిగ స్సలు మ్మ్ హ్
ఒకవేల రాలేదను కోండి హెచ్ ఓ డి సార్కి గ్రూప్ లో మెసేజ్ చూపయండండి మీరు ఎట్లా పెట్టినయి సార్ ఇంక నేను ఏం చేయను సార్ ఎంత నేను ఏం చేసినా ఇంక వాళ్ళు రాకపోతే ఇంక నా వల్ల కాదు సార్ తప్పు డైరెక్ట్గా వెళ్ కే చూపించేసా మెసేజ్ నాకు రాడం స ఇట్ల అంటున్నారు సార్ అసలా ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నానో నేను హ్మ్ అదే చూపీ హ్మ్ సార్ నాకైనా ఇయ్యండి సార్ అంది కనీసం అసలు వీళ్ళు ఎందుకు వేసారు సార్ అసలా నా మాటేయినట్లేదు కనీసం హ్మ్ ఎంత ట్రై చేసిన సరే అస్ ఆ అదిఇదని చెప్పి చెప్పేసెయ్ హ్మ్
ఇంతెచెప్తాను మీకు రేపు కాలేజ్ లేదా?
మాకు రేపు లేదండి ఏళ్ళ నుంచి, కాలేజ్ సెవెంటీన్ నుంచి. ఆ ఏమండి మాకు తెలీదు మరి ఇంకా అయినా నేను కాలేజ్కి కదా ఎ
ఓ పర్మిషన్ తీసుకున్నారా అండి మరి
లేదండి పర్మిషన్ వెళ్ళండ అందరు వస్తే దాన్ని బట్టి అప్పుడు చేసారి కాల్ చేయము ఏదో జరిగింది.
టీమ్ లీల్డర్ మీరే కదా అండి అసలు మీరు లేకపోతే అట్లా. మీ బదులు ఎవరినైనా టీం మెంబర్ని పంపించండి. ఆ పే పేరు పేరు
ఆ వేరే వాడు, వేరే ఒక వేరే ఒక అతను ఉన్నాడు. అండి అతన తడు ఆ
హ
మా ఇంట్లో వాళ్ళు కొంచెం కొంచెం సాడ్గా ఉన్నారండి. మా అమ్మగారు
హ
కొంచము ఏడుస్తున్నట్టున్నారు.
ఎందు కడలే ఎంది
మా అన్నయ్య కి కి మెయిల్ వచ్చిందని చెప్పాగా అండి, మీకు మన్నయకి మెయిల్ వచ్చిందని చెప్పాగా అండి మీకు. పోలేదండి అందరికి శాలరీ హైక్ చేస్త స్తే మన్నాయకి శాలరీ అదే పెట్టారండి.
అదేంటండి
అందరి డబుల్ చేస్తారు శాలరీ మనకి ము్యం అదే సాలరీ అంట అండి మళ్ళ మంగళగిరి ఆఫీస్కి కూడా లేదంట. తండడి హ
హ
అందుకని మా ఇంట్లో వాళ్ళు చాలా అప్పులున్నాయి. ఎలా కట్టాలా అసలు నీ మొత్తం అప్పులే అసలు అదిదని చెప్పి ఏడుస్తున్నారండి.
ఉ
ఉ
ఎందుకు పంచలేదంటా వాళ్ళకి మళ్ళీ మెయిలు పెట్ట పర
ఆహా లేదండి మా అన్నయ సీనియర్ని అడిగితే అంటే అంటే అడిగితే వాళ్ళు ఏమన్నారుంటే వాళ్ళు ఇక్కడ కాదు కదా వేరే ఊరు కదా ఆ అందుకద వాళ్ళకి పెంచి యావు ఇంకా అందుకే నీ లోకలే కదా అందుకే నీక్ పెంచలేదు అని చెప్పి ఇది ఒక రీసన్ చెప్తురంట అండి
అదేంటన్నా అదేం రీజన్ అండి అసలు లోకల్ అయితే వేరే ఊరైతే ఆ
సాలరీ సెవెన్ కాస్ట్ ఫోర్టీన్ చేయి సారు అదే అన్ ట్లా చేసారండి మా అన్నకేమో ఇంకా అదే అండి సేమ్ సాలరీ అంటా అది ఏదండి ఆస్ ఆ న్యాయం
అదే గా పాపం
ఉ అంత వర్క్ చేస్తుంటే
ఉ ఆపకున్న అంతంత ఉ్యఏస్ ఉన్న గాని పంచకు పోడం వచ్చు నరాయనా వచ్చు తారు అంట అంతే అంటా లేప్
ఆ లేదు ఇంక ఎప్పుడు పెరిగిందో తెలీదు ఎప్పుడు పెంచ్ తర కూడా తెలిదు ఒక ఐదు ఆరు నెలలు అయినా అంతే ఉన్న శాలరీ ఇంక బొక్కేగా అండి అప్పుడు మాకు
అంతేగా ఇంకప్పుడు
ఇది ఇంకా ఐదు ఆరు నెలలు ఇంచు జయ్ గపు చేసి పని వాళ్ళ కోసం అంతా రేత్తూరు లు పగుళ్ళు ఆ ఉ అన్ని సార్లు ఇంకా మరి వర్క్ చేసిన తర్వాత మరి ఫేస్ట్గా అండి
అంతేగా
ఆ
అ
ఏందో అండి
అదేగా ఎందుకాండి మొన అస్సలు ఇంత దరిద్రం ప్రతిద మనకే ఉండికి
అదే అండి అదే కదా
ఒక్కగాని ఒక విషయంలో కూడా వదలదు ఎంత ఇష్టమో మనం అంటే ఉ ఏంటండి ఈ అమ్మాయి గు రించి తెలుస్తుంటె భయం ఏస్తుంది నాకు హ్ పెద్ద పెద్దోళ్ళు తెలుసు అంటే మరి ఎవరో
ఏమ్ మ రండి మరి ఎమ్మె నాక్
అందరి కవరేగ అంటే ఎవరు అమ్మాయి అండర్ కవరేజ్ అంట అండర్
అలాగా అలాగాదండి. సోది మొహంది మీరు అలా అంటే ఆలా అంటే చెప్తా ఉండండి నా కొంచం అండర్ కవరేజ్ ఏరియా అంటే కొంచెం బా బా బయట తిరిగిద్ది అని అలా
అట్లానా
హ్ హ్
హ్
మీరు ఎందుకండి ఎక్కువ హుహిం చ్చుకుంటున్నారు
మీరు అట్లా చెప్పారు. మీరు ఇచ్చినా బిల్డప్ కి ఆ విధంగానే హుహిం చుకుంటారు. ఎవరైనా మీరు చెప్ప లేదు. అ సరిగ్గా చెప్పాలి సరిగా చెప్పకుండా అంత హైప్ ఇచి చెప్తే నా క్ నేను అట్లనే ఊహించుకుంట కదా మరి
సరేలేండండి మాకు తెలియదు గాదా
ఆ ఇప్పుడు తెల్సు కున్నారు కదా ఇప్పు ఎంట అండి నైట్ మరీ ఫుడ్ మీకు అయిపోయింది గా చికెన్
లేదండి ఉంది
హ్ హు హ్ హు
హ్
హ్ హు
హ్
కాలేజీ అయిపోగానే ఇంటికి ఎల్లిపోతాం
హు
మీరు వస్తారా అండి
చూద్దామండి తె చూద్దామండి తెలీదు కదా మనకి కి
ఉ
ఎన్ని సర్వ ఎన్ని సర్వానా కొన్ని సర్వని వాళ్ళు
ఏ ఎత్తండి ఆ ఏత్తమాకండి మరి ఆపండి సైలెంట్ లో అయినా పెట్టండి కనీసం
హు
అసలా బుర్ర పంచేయట్లా నాకు నాకు చేస్తే నేను ఏత్తలా ఇప్పుడు ఇప్పుడే చేస్ నేను ఏత్తలా
అవునా అండి
అవును తిమీ చేస్తుంది అనుకుంటా ఊ ఏమయిందో చూద్దాము నోట్ డున్ను బెట్టిదీగా
హ్మ్
హ్మ్
హ్మ్మ్
ఓన్లీ ఈటీమ్స్ వస్తే సరిపోతుంది ఇవి ఆహా మనిషిని చూసిన టైంకి వెళ్తే చాలాంటాండీ రేపు అందరికి లేదు కాలేజ్ అయితే బ్యా బ్యాచ్లూ బ్యాచ్లు వెళ్ళాలాంటండీ
ఇంక రేపు వెళ్తే ఇకెళ్ళనవసరం లేదుకదండి ఇంక ఎల్లుండ్ నుంచియితే మీరు కూడా
ఒక్క నిషం ఆగండి లైన్లుండండి ఒక్క నిషం బొందా ముందే నేనేం చేయనండి
టైమింగ్స్ స్లాట్ ఎన్నింటికండి మీది
ఆ అర్థం కాలేదండి
మీ స్లాట్ ఎన్నింటి అండి రేపు మీది లెవెన్ థర్టీ కంటే మీరు టెన్ కి అలా స్టార్ట్ అవ్వండండి కాలేజ్ కి వచ్చేసరికి లెవెన్ థర్టీ సరిపోయిద్ది.
హ్మ్ మ్మ్ సరే అండి ఆ పని చేస్తా అయితే
ఎన్నాళ్లు కాలేజ్ దగ్గర దిం దింపమంటే దింపుతారు కదా అండి అంటే బస్సుకెళ్ళకుండా అంత దూరం అట్లా
సరే లే ఆ పని చేస్తా అయితే
ఎందుకు మళ్ళ అంత పొద్దున్న పొద్దున్నే ఆరున్నర కి లేచి రెడీ అయ్యి అంత ఎందుకండి మీకు
హ్మ్ మ్మ్ చెప్పాలి హ్మ్
అంతే గా అండి
అంతే
హ్మ్
హ్మ్ అప్పు రే ఒక్క రోజు వెళితే సరిపోయిద్దనుకుంటండి ఎల్లుండి నుంచి ఖాళీయేగా ఇంట్లో నేను
హ్మ్ అంతేగండి ప్రిపేర్ చే ప్రిపేర్ అవ్వండండి టీ సి ఎస్కి చక్కగా
హ్మ్ మ్మ్ గుర్తులేదు మోతచ్చ అవుదామండి అవుదాం
సరే మరైతే ఉంటానండి నేను కూడా